సార్ వాళ్ళ వ స్
ఆ ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుంద ఏం చేస్తున్నా ఒక
ఏం చేయట్లే నువ్వు
ఏమున్నాక తిన్నా బాబుకి ఫీవర్ వస్తుంది
హా మై హాస్పిటల్ తీసుకున్నా
ఆ సిరఫుల్లు బోస ఇప్పుడే పాలిస్తుంటే పడుకుంటుండు
ఉహ్రా
ఇక వాళ్ళ డాడీ మా ఇంటికాడ అక్కడ ఉండ్య నేను మా అమ్మోళ్ల ఇంటికాడ ఉన్నా
ఉఏం కర్రీ మరి
కాకరకాయ్ టమాటా వండిన ఆక్కా
ఉహ్రూ
మీర్ తిన్నారా ఏం కర్రీ
పప్పు
పప్పా ఏం చేస్తున్నావ్ ఇంకా
ఎమ్ చేయట్లేదు ఇప్పుడే తినేసి వచ్చిన నేన
ఆ
సెవెన్త్ ఫరయలకొంచం కొంచెం వర్క్ ఉంది వర్క్ చేస్కు పోవాలి రాస్కో పొవాలి
ఏ టైమ్ దాకా ఉంటావ్ అక్క ఒక నైటు రాస్తూ
ఉటాను రాసుకుంటాను
రాసుకుంటూ అంటే నైట్
చాలా వరకు ఉంటే మాత్రం ఈ నైట్ అంతా రాసుకుంటూనే అయిపోయే వరకి రాసుకుంటూ ఉంటా
అవునా రికార్డ్స్ ఉంటాయా
ఆ ఉంటాయ్ కానీ ఇంకా ఇప్పుడు రికార్ట్స్ ఇవ్వాల మొన్ననేమా సేమ్ స్టార్ట్ అయింది ఎక్స్ట్రా అసైన్మెంట్ ఇచ్చరా మీక్
అ మా
అవును నవును
ఇంటర్లో నేనైతే రికార్డ్స్ రాసిపోయినాక్క టఇంటర్ లో రికార్డ్స్ ఉన్నాయ్ ఆ అవును ఫోర్ రికార్డ్స్ ఉంటాయ్
బైపిసి నే కదా నువ్ కూడా
ఆ అవునక్క
మాగూడా ఆ టె నేను కూడా బైపిసి కదా అవును ఆ డైగ్రామ్స్ బయలజీ బట్నీలో జువలాజీ లో ఫిజిక్స్ లోనేమో గ్రాఫ్స్ లో అవును
అ ఆ అసలు రాయలేకా నా చెయ్య పోసి పోయేది అసలు టూవల్ అయ్యేది నిను పండటానికి టూవల్ వన్
ఊ అవును చాలా ఉంది ఆ
కాలేజీ పోయినా కూడా ఆ స్టడీ ఇంటూ కూడా రాసుకుంటా కూర్చు ఎ
మాకు అట్లా ఉండదు విన్ వినాలి ఓన్లీ ఇంట్లోనే రాయాలి అవి ఖాళీ టైం లో కూడా ఎవరో
ఆవ్ మా అప్పుడప్పుడు దొరికేది ఇగ సార్ వాళ్ళు క్లాస్ చెప్తంటే కూడా రాసు కుంటానే కూర్చున్నా మేము అంటే వినుకుంటా ఒక పక్క ఒక పక్క రాసుకుంటా కూర్చ తునేది
ఓహో
ఆ డయాగ్రామ్స్ ఒక్కటే ఇంటికాడ నీట్ టిగ తీసేది బోటని ను జూవాలాజీ
అసలు భోటనీ జువాలాజీ లో డయాగ్రామ్స్ ఏ
అవును అసలు సచ్చిపోయేది నేనైతే గీయలేక అంటే ఇంటి పక్కన ఆమె కూడా బ ఇంటర్ లో ఈ బైపీసీ నే తీసుకుంది ఆమె కూడా
అవునా
మ్మా అంటే ఇగ వేసి పెట్టింది కొన్ని డైయా
నేను కూడా అంతే నేను మొత్తం రైటింగ్ వరకు రాసుకున్నా మా ఫ్రెండ్ మా ఇంటి దగ్గర ఒక ఆమెకి రికార్డ్ ఇచ్చేసిన ఆమెనే డయాగ్రామ్స్ వేసింది నావి కూడా
ఆ నేను కూడా అన్ని డయాగ్రామ్స్ అన్ని నేను ఒక్కటి కూడా వేయలేదు మా ఫ్రెండ్స్ వేసి ఇచ్చారు మా ఇంటి పక్కన ఒక వదిన ఉండే ఆమె వేసి ఇచ్చింది ఇగ ఇగ సెట్ కొన్నే గీసిన అక్క ఒక పది పే పర్లు గీసిందేమో ఇగ నాకు పిచ్చి లేేసింది ఇగ దెబ్బకి
ప్రతి పేపర్ కి డయాగ్రామ్ ఉంటది అందుకోసమే మనం అస్సలు వేయాలే కదా
ఈ చిన్న చిన్న డైయ్ గ్రామ్స్ అంటే ఏమో గాని అన్ని డయాగ్రామ్స్ అంటే ఒక పదో ఇరవయో అంటే ఓ ఒక బుక్కే ఉంటది ఎగ్జామ్స్
జూవాలాజీ కి అయితే బుక్కే ఉంటది డయాగ్రామ్ మోడ్ అయిపోయే వరకు ఒక సైడ్ ఏమో
ఇట్టా పోయిరీ ఇది ఒకరి పోయింది ఈ ఇది రాంగు మళ్ళా గీసుకురా అని చెప్పేసి
అవును
అసలు ఒప్పక పోయేది పర్ఫెక్ట్ గీయాల అనేది
అవును ఫర్ఫెక్ట్ గీయాలి
నేను అయితే
అవునా
పట్టికెళ్ళనప్పుడు సార్ వాళ్ళు పీస్ సారు వాళ్ళు పెళని వాళ్ళు
ఉహు
ఇంకేంటి అక్క
చెప్పాలి
ఏం చేస్తునావ్? మీ మమ్మీ ఫోన్ చేసిన్ద ఇవాళ్ళ?
ఉమ్ చేసింది ఇందకనే చేసింది. తినక ముంద్ ఇందాక తినకముందు చేసింది, ఇప్పుడు చేయాలి మళ్ళీ. ఫోన్
ఊ ధన్వా
ఏం చేస్తుండు మీ బాబు?
స ఏ నా పడుకునా ఇవ పాడు అనంతనా ఇగ పడుకుండక్క చెప్పుడుగాయ నిద్రవస్తది మరళ్ళకి ఇగ పడుకోండు వాడు ఇగ్ ఇయ్యాల అన్నం దిన్లె టంత్ ఎడింగ్ చేస్తానే ఉండిగా.
అవును
ఆ ఇగ నేన్ తేల్లర్ లేసినంక, ఇగ నేన్ నీర్సమైతిగా. ఉమ్ ఫీడింగ్ చేస్తే అక్క. ఏం ఏ మన బలం మొత్తం వల్లే జిక్తండే. చిక్తే చికెండు గాని, పాలు సరిపోతయో, సరిపోవని భయం అయితంది నైట్.
ఉమ్
ఊ ఇయ్యాల పాలు కూడా తాగలేెక్క. నా కొడుకు జరం వచ్చిన్ది
ఉమ్ మరి ఏమన్నార్ డాక్టర్?
ఏమ్మున్నాది. నార్మల్ ఫీవరే అన్నాడు. ఇక్కడ మా ఊర్లో ఆర్. ఎం. పి ఉంటడు. ఆయన కడిదిశవైనా తగ్గకపోతే రేపు వరంగల్ ఇగ ఏటన్న తీస్కపోవాల. అవునా క్కా కోల్డ్స్తే కూడా ఈ సామాన్యంగా, బోవాట్లే అసలు టెన్ డేస్. సెవెన్ డేస్ అట్లా
అవును నాగుడంతే కోల్డ్ వస్తె మాత్రం. నాకసల్ లేపోవ్
ఆ అసలు మా అత్తగారు ఊరికరైతే. ఆ అమ్మాయి ఇప్పుడు ఎయిటీన్ మంత్స్, ఇంజెక్షన్ ఉంటది. ఆ సుధేపిద్దాం అంటే. టూ వీక్స్ నుంచేలి ఆ అబ్బాయికి ఫీవరే అసల్ తగ్గట్ల అబ్బాయికి కోల్డ్, ఫీవర్ తగ్గింది. కోల్డ్ అసాల్ దగ్గట్లే ఫీవరు, కోల్డ్, కాఫు అన్ని ఒకటేసారి వచ్చినయ్ ఉమ్ అన్న ఒకసారి వచ్చినయ్, అన్ని పోయినాయి గాని. కోల్డ్ దగ్గట్లాసాలే వాడికి
అవునా
ఉమ్ ఇగేం వాల్ వాళ్ళ అక్క ఫోన్ చేసి, ఇగ తగ్గిన, తగ్గకపోయినా రేపు తీసుక్ పోయ్ ఏపితారా ఇగ మరి టైం అయిపోతుంది. అనంటుంది.
అవునుగాదా మరి కరెక్ట్ టైం లో వేపియాలి. ఉమ్
ఆ ఉండు మరిగా. అంటే ఇక్కడ, మా ఇంటికాడైతే అక్క, అసలు కోల్డ్ ఉంటే అసలు ఫీవర్ ఉన్నా ఎయ్యరు. ఎక్కడైనా ఎయ్యలు. పాపా కి టూ వీక్స్ నుంచే లాపుతున్నారు. ఆ మ
ఇప్పుడు హరిటేస్, ఏదైనా మెడిసన్ యూస్ చేస్.
ఆ.
వాళ్ల గేమ్స్. వేరే మెడిసన్స్ ఇవ్వరు గద.
హలో. చికెన్ కిప్స్. వినిపిస్తుందా అంత.
ఆ వినిపిస్తుంది, మీకు, వినిపిస్తలేదా నా వాయిస్.
అంటే కొంచెం బ్రేక్ అయినట్టుగా, ఇనిపిస్తుందక్కా వాయిసు. సిగ్నల్స్ లేవ్వ.
ఇప్పుడు ఒకేన.
ఆ ఓకే అక్క.
ఉ చెప్పు మరి.
ఎం జెప్తున్నావు, నువ్వే ఆప్ జెసినావు.
ఓ. ఎప్పుడు ఎళ్తారు, మరి మీ ఇంటికి.
ఇక ఇక్కడే అక్క, మా అమ్మి వాళ్ళ ఇంటికనే బడుకున్న ఇయాలా, స అంటే ఏ. ఏం చేస్తుండంటే పిల్లోడు, బాగా చికాకు చేసుకొని. ఆ ఏడుస్తుండు దగ్గరే, మా మమ్మీ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు దగ్గర దగ్గరే. అలో. ఉమ్ మమ్మీ వాళ్ళ ఇల్లు మా దే, మా ఇల్లు దగ్గేరే, ఒక రొండు అడుగులు లేస్తే వొస్త. సరే.
ఉమ్.
ఈన్నే బడుకున్నా, పిల్లోడికి జెరం ఎక్కువైతే, నాకు భయం అయి. ఇంటా ఉంటదక్క ధైర్యం అనేది ఎక్కువ ఉండదు నాకు భయం. ఇక్కడ ఏమన్నా ఇయిటే ఏందో అని బయమైతది. మా నేను ఏడుస్తానే ఉంటా, ఇగ మా ఆయన ఎ. ఆ సరే అక్క, థ్యాంక్ యూ అక్క.
ఆకె.
చితు అమ్ ఎ
ఆమ్ జుం.